హలో హలో వినడంతంది చెప్పు చెప్
అయితే నిన్న సౌమ్య ఇన్స్టిట్యూట్ కి వెళ్లిందంట అప్డేట్ పేపర్స్ వచ్చినాయి రండి అని చెప్
ఆ అప్డేట్ పేపర్స్ ఎన్నోచ్చయట అప్డేట్ పేపర్స్
ఫైవ్ ఫైవ్ సెట్స్ వచ్చినాయట
ఫైవ్ సెట్స్ ఆ వాడు ఈ మధ్య ఇన్స్టిట్యూట్ రావట్లేదు అని అన్
ఏమో అయితే నేను అన్న కదా ని ఫోటో తీసి పంపొచ్చు కదా నేను ఇంట్లా చేస్ కుంటా అనంటే ఫోటో తీయనీకి చాయిస్ లేదు మేడం నడిగితే లేదు ఇక్కడికి వచ్చే చే కొండి అని అన్ అని అంటుంది ఆ పిల్ల కొంచెం శాడిస్ట్ లాగా బిహేవ్ చే ఆమె అలా పంపదు అరే సిగ్నల్ లేదా నీ వాయిస్ బ్రేక్ అయితుంది
కొత్తగా వచ్చింది చూడు మేడం ఆమె
ఆ తిక్కల్దున్నట్టుంది ఆమె కూడా
ఆ ఒకసారి విక్రమ్ సార్ కన్నా వంశీ సార్ కన్నా ఫోన్ చేసి అడిగితే పంపుతారేమో అని అనుకుంటున్నా మరి తెలువదు నేను ఫోన్ చేయలే ఇంతసేపే పడుకోని లేసినా అ
అదే మా మా పంపి మనే ఆడు తా ఒకవేళ నాకు కాల్ చేసిన ఇన్స్టిట్యూట్ రావట్లేదు ఏందని అంటే నేను రాను ఇట్ల పరిస్థితి మా ఇంట్ల మేము రానివ్వట్లేదని చెప్తా
ఆ
మరక్కడ పోొయి చేసుకోవాలంటే ఇప్ మళ్ వన్ మంత్ చేస్తారు తెలుసా వాళ్ళు
అవును
మేము ఎవరికి పంపియము మాకు సెండ్ చేయండి అని చెప్తా
పంపలే కనీ ఒచ్చినయంట ఆ మంత్ టుంది కదా రిపీటెడ్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి అనుకుంట అంటంది మనం చేస్తే వేరే ఉంటది ఆమె కావాలని చెప్తుందా ఇట్లా చెప్తుందో అర్థంగాలే
అప్డేడేట్ కోష్ న్స్ అనేది ఏం రావు నాకు తెల్ సి వాళ్ళే ఏదో క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఆ బయట అసల్ క్వశ్చన్ పేపర్ ఏ లీక్ చేయ్యరు కదా
హు
అట్లాంటి వీళ్ళుకి అప్డేట్ పేపర్స్ ఎవరు ఇచ్చారు మరి
ఏమో వచ్చినాయంట సార్ వాళ్ళే కాల్ చేసి చెప్పిరంట
అవునా అ అంతలో రండి అని అంటే చెప్తాం రావడం కుదరదు ఎగ్జామ్ ఫిక్స్ అంటే మేము స్లాట్ బుక్ చేసినంక వస్తాం అని చెప్తా
ఏమొ నిన్ చెయ్యలే ఒకవేళ చేతె చెప్తా
హు నీకైతే లేట్ పడుతది అట్టు జోక్ నాకు ఒకరు స్లాట్ బుక్ చేస్తావా అని చెప్తే ఇద్దరం పోయి వేసుకుంటాం ఏం చెతం స్లాట్ బుక్ చేస్తాం మనంటే కాదు అచేస్తేనే వెళ్తా నేనైతే
హు
వన్ వీక్ ఆగుతారు వాళ్ళ ఎట్లాగు
అవును
నువ్ పోొయి ఏం చేయాల లా వన్ మంత్ అంటే వేస్ స్టైతది నాక్
అవును అవును ఒకసారి ఫోన్ చేసేతే ఇటఅడుగు నువ్వు ఒ ఒకేళ్ళ అడుగుతా అంటే అడుగు లేదంటే నేనయిన అడుగు దా ఉ
అడుగుదాం సాయంత్రం లోపు
ఆ అడుగు
ఏం చేస్తన్నారు అర్
అబా ఏం లేదు
ఆ సౌవుండ్స్ ఎంది
ఇగో ఇంటి దగ్గర ఆ మామయ్య వాళ్ళు అైతారు వాళ్ళు దేవుని తీసుకుంటున్నారు
అ ఉ
డప్పస్ మోహంది
త్తె ఏం చేస్తు రాంటి వాళ్ళు
ఆంటి పని గోయి డి అంకుల్ అ
మేము కూడా నేను ఎడికెళతిస్ ఇవాళ్ళ కూలీకెళ్ళి వచ్చిన
అవునా
ఏం చేయాల్ మ అమ్మ తీసుకుపోయింది. మా అమ్మా తీసుకోపోయింది. రా రాని మధ్యాహ్నం దాకే కులీ బ పంటి దాకా కే బోలి డ్రెస్ నిపలి త భ
మందయితే కుడ ములాకరణ టువల్
కాజకిీర్ ఇవా పోయినా అబో యూనిటిలిజిబుల్ తు కా రహతిహె పేల్లీ త్ని అసల్ ఝాడా తల్లే రగ్గేది త కాఘర్ మే రకతి హ్ కనీ బోల్ కయికు జుడాకో బోత్తి ఏ గచ్చురో అ
బొమ్మ ఇది నార్మల్ కాల్ కాదు
ఎమో నా సోదిమకన్ ఉన్నది యు నిట్లిజిబుల్ ఏమో లేగాని ఏం చేస్తున్నారు ఏంటి కథ
ఏంముంది ఏం లేదు కాలి తినుడు పంటలు లేసాడు తినుడు వంటలు లేసడు అదే పని అయితుంది
ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఏం లేవు ప్రిపేర్ అవ్వవుగ
ఆ చేసినయ చేసినయ ఏం వర్షం తో ల్ చెయ బుద్ధి అయితలేదు
ఇదో ఒక చేసినా మరి కాలు చెప్ప పెట్ట
ఎవరికి
జ్యోతి
జో కింద ఇంత సేపు కాల్ జేసినా బయట ఉన్నదట జమ్మికుంటలు ఉన్నా అని అన్నది సరే అని కట్ జేసినాను.
చేస్ చెప్ప పోయిన్నాము.
ఏం
ఇదే విషయమ మాకు జెప్ పొ
అది బయట ఉన్నానన్నదే చేసినా అందుకే కట్ జేసినా మళ్ళ సాయంత్రం జేస్తా.
అహ్ ఏమ్ బాబు
పోరా హర్షిత్ పొ ఉరుకు అక్క ఏది ఇలాగే ఉన్నది
నేందట ఉరు ఉర్కుంటన
అయితే వేరే వాళ్ళది అంటే కొంచెం దూరం మా ఇంటికి. ఏ ఆళ్ళు దేవున్ని ఎస్కుంటారు మా ఇంటికాడ ఒక చిన్న బాబు ఉంటాడు ఆ పొట్టోడు పోదాం పోదామని వాళ్ళ మమ్మీని విసికిస్తాండు నువ్వు ఉరుకు రానంటే నవ్వుతాండు. డికి పోతాదట చూడడానికి ఏమో పోయి డప్పుు కొడతవారా అమ్మి మాడలక్ డబ్బ ఒడిక్ ఎదో తొ న్యాప్ పా పార పోదాం ప
పో ఏమైతాంది
ఏ పొన్ నేన్ గాడికి యోయ్ నేన్ ఏం జేస్తానా
చిన్నపిల్లల్ ల్లాగా అవును కలక్టర్రు ఇనిస్ పట్టుకు రావే అదే చెెట్టు కింద పని అయితాంది రోజు ఎండ కాలమ హళ్ళేస్
నిజంగాదే పర్నెయి
మా అమ్మ ఏమన్న ఎప్పుడు పోతున్నా పోట్లేద అని అడుగుతా నేన చెప్పాలి. నేనే ఏం చెప్పినా సదువ్ మానేసిన చె పోట్లేదు మా నాన్ పులి బూమ్రాఅంటంద్
మంచిది ఇగ ఇం కని మమ్మకనం గోర ఓడ్ తిండే
హ నేనే సాయంత్ర అందా చేయమని అంటా అను కూలి ఏ నేను పోతాన్న కల్లుదిరుతున్నాయి. నాక అని చెప్పొచ్చుసి ఉమ్ కాల్ చేతులు అత్ మంట పుడుతాన్నయ్ కంకీర్ కుడు తదా అది
అంత కుడతాదిగదా. ఊ మా మమ్మీ కూడా సర్వయింది అంత కుడుతది అంట చెప్పింది.
అల్ మంటగొట్టింద అసల్ మత్త
ఉ
మాఅమ్మేవో వస్తయా లిైసలాంటా
ఊమ్ మంచిగ పిల్లలక్ ఈ ఆఫ్ డే స్కూల్స్ ఉన్నయ్ పూతాల మధ్యాహ్నమే వస్తళ్ళు కూూరగాళ్ల వ్యానులలో మనకు హాఫ్ డే వేక్కడి న రివరు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు
లేదు అసలు లేదు ఫుల్ డేనే మనకి
అ
మనకి సముద్రం మొత్తం హ్యాండ్ల్సేయి మళ్ళా ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి ఏం ఫామ్ బస్
ఆ
ఈ ఎగ్జామ్స్ ఏం చదవాలో అర్థం కాట్లే నాకు ఏమ
దగ్గరనే గా చూడాల్సింది పోతే వాళ్ళ బా
సార్ ఫోన్ చేసిండానే నీకు
లేదు నాకు ఎవ్వరు ఫోన్ చేయాల ఆ రాజా సార్ ఫోన్ చేసి
ఆ నూట యాభై కొట్టాట
నూట యాభై కొట్టు ఐడి కార్డు కని అంటాండు ఆ సరే నువ్ ని బోధాం మీద పెట్టుకో ఐడీ కార్డు అనుకున్నానిగ
కాదు అసలు డీటెయిల్సే చూడలేదంట తెలుసా నాయి పంపించినయి అయితే డీటెయిల్స్ అడగట్లే వాడు ఫస్ట్ ఫోన్ చేసి డబ్బులు పంపీయమని అంటాండు నేను నువ్వు డీ డీటెయిల్స్
సప్పుడేయకుండా అనుకున్నా కట్ చేసుకున్నా
నేను పంపలే అట్లనే ఉంది
హ్మ్
ఏంది వాడికి పంపించేది అసలు వాడు అస డీటెయిల్స్ ఏ అడగట్లే డీటెయిల్స్ ఏమన్నా పంపించినావా అమ్మ డీటెయిల్స్ అని అంటాడు పంపించి రెండు మూడు రోజులు అయితాంది సార్ అన్న నేను
ఈ ఓమా తిడతాంది పంపలే నేను
నువ్ పంపలేద
నేను పంపలే అది ఫస్ట్ పంపిన ఫామ్ ఉంది చూడు అది ఫిలప్ చేసి పంపిన
అదే మరి నేన్నది గూడా డబ్బులు పంపిలే నేను కూడా తనకి పంపించినా కూడా ఏం రిజల్ట్ ఉంది ఏమన్నా వస్తాందా అంత ఖర్చు అవ్వుడు తప్ప ఏం లేదు
తిన్నావా మరి మధ్యాహ్నం
తినలే తినాలి సరేలే మరి
హ్మ్
ఆ
అర్ధం కాలే
ఆ సరే మరి ఉంటాను
ఆ సరే అహే